నమస్తే అండి..
నమస్తే అండి.. ఈ రోజు మనం దేవస్థానాల గురించి తెలుసుకుందాం.
ఓకే అండి మీకు తెలిసిన కొన్ని గుళ్ల గు దేవస్థాలకుల గురించి చెప్పండి.
నాకు తెలిసిన దేవస్థానాలు... శ్రీశైల మల్లికార్జున స్వామి,
శ్రీశైలం కదండి మా సైడ్ ఫుల్ ఫేమస్ ఆయన ఆ తిరుపతి తెలుసా అండి..
ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి ఆ
ఆ కుబేరుడి కి అప్పు ఉంటాడు. ఇంకా వెంకటేశ్వర స్వామి స్వామి
అవునండి.
దేవి లడ్డూ చేసింది. చాలా బా ఫేమస్ తిరుపతి లడ్డు ఇంకా... ఆ యాగండి తెలుసండి యాగంది మహానంది. నందవరం చౌడేశ్వరి దేవి, మంజునాథ ఆలయం, అరుణాచలం కాశీ కాశీ తెలుసా అండి..
ఆ కాశీ కూడా తెలుసండి కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందండి. అని చాలా మంది అంటుంటారండి.
ఎప్పుడన్నా మీ బంధువులు వెళ్ళారండి.
లేదండి చ అప్పుడప్పుడు వెళ్ళారండి. కానీ మేము వెళ్ళడం చాలా
యాగండి పురాతనా ఆ చాలా పురాతనమైన దేవస్థానం అండి. అక్కడ ఒక గృహలో అయ్యప్ప వారు ఆ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉన్నాయాండి.
అవునండి.
నందవరం చోడేశ్వరి దేవి విన్నారా అండి బా ఫేమస్ ఆమె
నందవరం చౌడమ్మ దేవస్థానానికి నేను చాలా సార్లు వెళ్ళానండి అక్కడ చాలా బాగా జరుగుతుందండి బ్రహ్మోత్సవలున్నీ బాగా జరుగుతాయండి. అక్కడ ఒక ఉయ్యాల ఉంటుందండి. దాన్ని మూడు సార్లు అలా ఊపితే మనం కోరు కున్న కోరికలన్నీ నెరవేరు
మీరు ఎప్పుడైనా గుళ్ళకు వెళ్ళినప్పుడు శివాలయానికి... నంది చెవులో కోరికలు చెప్పారండి. ఎప్పుడైనా
ఆ నేను వెళ్ళానండి. నంది యాగంటికి వెళ్ళినప్పుడు బసవన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పానండి.
ఓ మీ సైడ్ శివాలయలు ఉన్నాయండీ అక్కడ విగ్రహాలు ఉన్నాయా.
ఆ ఉన్నాయంండి మా సైడ్ బాగా ఉన్నాయండి
మా సైడ్ కూడా ఒక తక్కువ అండి శివాలయాలు
శ్రీశైలం మెహే
చెప్పండి
శ్రీశైలం వెళ్ళామండి మేము
ఆ మేము ఒకసారి వెళ్ళామండి
నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుందండి అది ఒక ట్వంటీ ఫోర్ గేట్స్ ఉంటాయండి ఒక రెండు గేట్లు ఎత్తారండి ఆ రోజు చాలా చు అద్భుత ఇష్టమైన
మంచుతో కూడింట
చాలా అద్భుతమైందండి మనం వెళ్ళి చూడవలసిన ప్రదేశం
ఆ బ్రహ్మం గారు కాల జ్ఞానం లో చెప్పినవన్నీ చాలా విషయాలు నిజమయ్యాయ ఎన్ని నేను విన్నానండి మీరు విన్నారా
ఆ విన్నానండి
అక్కడ శ్రీశైలం లో డ్యామ్ పొంగి పొర్లుతుందని బ్రహ్మాంబరి దేవి దగ్గర నుండి ఒక పంది పిల్ల వస్తుందని ఇంకా యాగంటి బసవన్న ఒక ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం పెరుగుతా ఉంది పటిగూడ ఆ స్తంభాలన్నీ విరిగిపోయి ఈ లేచి పరిగెత్తినప్పుడు లోకం అంతా అంత మవుతుందని విన్నారండి
అవునండి నేను నచ్చినప్ప నుంచి వింటున్నానండి
బ్రహ్మంగారు అచ్చమ్మ గారింట పశువుల కా రిగా ఉన్నాడే కాల జ్ఞానాలు చాలా రాశారండి భర్త పేరు ప్రకృతాంబ ఐదు కుమారులు ఒక కుమార్తె ఉందని విన్నార తెలుసా అండి
ఆ తెలుసండి విన్నానండి
ప్రకృతంబ పరిపూర్ణయ్య దంపతులలకు కుకిీ పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో పుట్టారండి కాలజ్ఞానం రాసినవన్నీ చాలా నిజాలుయ్యాయండి మీకు అనంతపురం జిల్లాలోని లేపాక్షి బస్ సవన్న బాగా ఫేమస్ అన్నమాట అడా ఆయన
అవునండి లేపాక్షి బసవన్నను నేను లేపాక్షికి వెళ్ళానండి అక్కడ చాలా విషయాలు తెలుసు కున్నానండి అక్కడ లే బసవన్న లేపాక్షి బసవన్న ఒక పక్షిని ఆ గ గ గ్ర
అక్కడ ఒక సీతమ్మ వార్ వెళ్ళి రావణాసుల వారు అపహరించి వెళ్ళతున్నప్పుడు, ఒక జటాయి పక్షు అడ్డుపడి, వెళ్ళకూడదనింటే రావణాసుర వారు ఒక కత్తితో ఆ యుద్ధం జరిగిందండి. వాళ్ళిద్దరి మధ్య అప్పుడు ఒక రెక్క తెగిపోయి కింద పడిపోయింటే శ్రీరాముల వాళ్ళు వచ్చి ఈ లే పక్షి లే పక్షి అన్నప్పుడు ఆ పేరు లేపాక్షిగా వచ్చిందండి మనకు లేపాక్షిలకి ప్రవేశించేటప్పుడు దేశంలోనే అతి పెద్దనంది మనకు దర్శనం ఇస్ స్తుందండి
అవునండి
తెలుసా అండి
తెలుసండి
చూశారా అతిపెద్ద నంది నంది మెడలు గలహారము రెండు గరుడ పక్షులు వాటిని ముక్కున వేలాని రెండు ఏనుగులు ఉంటాయి చూడ్డానికి రెండు కళ్ళు చ సరిపోవండి అంత అద్భుతంగా క చెక్కింటారు ఆ శిల్ప పాన్ని
అవునండి నేను చూసానండి అక్కడ లేపాక్షి వెళ్ళినప్పుడు
ఒక స్తంభం కింద మనం నా ఖజ్జి పెట్టి
అవునండి ఒక ఖర్చు ప్పు దాని కిందన పెట్టి అందుది నేలలకు అసలు తాగి ఉండిందెలెన్ అ ఆ అది ఖర్చిప్ పెట్టి ఇలా ఏదైనా గుడ్డ తీసుకొని ఇలా తీస్తే బాగా దాని కింద వస్తుందండి ఆ ఆ స్తంభం కింద పడిపో పడిపోతే అన్ని స్తంభాలు కలిసి ఆ స్తంభం మీదే నిలబడి ఉంటాయండి ఆ స్తంభం గాని పొయ్యిందంటే అసలు అది ఉండనే ఉండదండి పడిపోతుంది రాతి కట్టడం అనేది కోట మొత్తం పడు
ఇలా మన దేశంలో చాలా విచిత్రమైన ఉన్న చాలా ప్ర ఫేమస్ అయిన చాలా గుళ్ళు ఉన్నాయండి ఒక్కో దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది
అవునండి చాలా ప్రత్యేకత
మన దేశం అందుకే చాలా గొప్పదండి బ్రహ్మం గారు ఎలా చెప్తే అలా చాలా జరిగాయండి ఒక ఆవు ఆవు కడుపున ఒక మనిషి పుడతారని అవన్నీ చెప్పారు చాలా చెప్పారు బ్రహ్మంగారు
అవునండి బ్రహ్మంగారు చెప్పినట్వి చాలా వరకు నిజమయ్యాయి
ప్రకృత అబ పరిపూర్ణయ్యలు చాలా గొప్ప మనుషులండి అలాంటి మహాను బావునికి జన్మనిచ్చారు
అవునండి ఇంకా మీకు తెలుసిన
మీకు ఇష్టమైన దేవస్థానం అంటే ఏదండి
నాకు ఇష్టమైన దేవస్థానము శ్రీశైల మల్లికార్జున స్వామి
నాకు కూడా అంటే చాయనా ఇష్టమ అండి ఆయన
అక్కడికి నేను వెలానండి
కూడా వెళ్ళానండి
అక్కడ చాలా జ భక్తులంతా చాలా నమ్మకంతో వస్తుంటారండి అక్కడికి
నమ్మిన వారికి ఆయన ఎప్పుడుూ మాట తప్పరని చాలా మంది నమ్ముతుంటారు ఆయన్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకొని వెల్లి వెళ్తుంటారండి
చాలా భక్తులు అందరూ వస్తుంటారు అక్కడ బాగా జరి
వునండి చాలా ఫేమస్ ఆయన
ఇంకా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా అంతే
ఒకప్పుడు ఆయన అష్టాచం ఆడుకుంటూ కుబేరుడికి అప్పు పండిపోయాడండి అందువల్ల వచ్చే వారి ఎంటుకులు చే మనం ఇస్తుంటాం కదండడి అవన్నీ కుబేరుెడ్డికే ఇచ్చేస్తారు వాళ్ళు వెంకటేశ్వర స్వామి
అలా తలనీనాలు సమర్పించినప్పుడు మనకి చాలా మంచి జరుగుతు తుందండి మనం కోరిన కోరికలు దేవుడు తీరుస్తాడని మన నమ్మకం
ఆ అ అరుణాచలం వెల్లిన ఇప్పుడు మీరు ఒక చిన్న రంధ్రం ఉంటుంది దాంట్లో ఎంత లావు వాళ్ళయినా కూడా పడతారంట అండి
అవునండి అరుణాచలం వెళ్ళ వెళ్ళినప్పుడు నేను చాలా తెలుసుకున్నానండి ఆ గుడి ప్రత్యేకతను
చెప్ మాకు కొంచెం తెలియజేయండి
అరుణాచలంలో అక్కడ ఉమ్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి గిరిపరదక్షిణ చేయాల్సి ఉంటుందండి అక్కడ చేస్త వస్తున్నప్పుడు మనకి చాలా ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఒక్కొక్క ఆ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాడుడి వాయులింగం అంట సూర్యలింగము ఇట్లా చాలా దేవుళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళని చేసుకొని ప్ర దర్శనం చేసుకొని వెళ్తూ ఉంట తాము
ఇంకా శ్రీశలంలో అయితే ఈ శివరాత్రి ముందు కోలాటము చెక్క భజన అవన్నీ చాలా బాగా జరుపుతారండి శ్రీశైలం
అవునండి శ్రీశైలం లో కూడా బాగా
పాతళ గంగా విన్నారండి మనము ఆ పాతళ గంగన్ దర్శన చేసు కొని స్నానం చేస్తే అక్కడ మనం పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు చాలామంది
అవునండి అక్కడ పాతాల గంగ చాలా ప్రత్యేకత
తర
ఆ వెళ్ళానండి అక్కడ పాతాల గంగకు చాలా ప్రత్యేకత ఉందండి పాతాల గంగలు మునిగినప్పుడు మన పాపాలన్నీ తొలగిపోతోయి అక్కడ అప్పుడు మనకి పుణ్యం లభిస్తుందండి ఇంకా అరుణాచలము అలా చాలా తెలుసుకున్నానండి
మీకు ఇంకొకటి తెలుస అండి యాగండలో నీరన్ని కొండల నుండి వచ్చేవండి జలపాతాల నుండి స్వచ్ఛమైన నీరండి కాగా కానీ తీయ్యగా ఉంటాయండి ఆ నీరు ఎంత స్వచ్ఛమైన నీరు అంటే అమృతం కంటే గొప్పద అండి ఆ నీరు
అవునండి
అప్పుడు ఆ ఆ చుట్టుపక్కలే వెంకటేశ్వర స్వామి ఆవులు కాస్తున్నప్పుడు ఆయన ఏలికి తెగింటుందండి అది అక్కడ అందుకని కొండపైన ఒక గృహలో ఆయన పాదాలు ఉంటాయి
అవునండి ఇంకా మీకు తెలిసిన ఏవైన దేవస్థానం గురించి చెప్పండి
నాకు దేవస్థానాల గురించి తెలుసు కాకపోతే కొంచెం మాత్రమే తెలుసు అండి ఆ బ్రహ్మంగారు చెప్పిన వాన్నీ కొన్ని నిజాలయ్యాయి అని విన్నాను
అవునండి ఈరోజు మనము
ఉన్న నాడే ఆయన గృహల ఆవుల్ని తోలు గుండు వెళ్లి అడవికి కాల తలప తలపత్రకం గ్రంథాల మీందక కాలజ్ఞానం రాసేవారని విన్నానండి
అవునండి ఈరోజు మీరు చెప్పిన విషయాలు నేను చాలా తెలుసుకున్నానండి దేవస్థానాల గురించి
మీ వల్ల కూడ చాల తెలుసుకున్నానండి
అవునండి ధన్యవాదాలు అండి ఈరోజు తెలుసుకో
ఆ ధన్యవాదాలండి అండి